హలో గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్ అండి సలాం ఎలా ఉన్నారండి
మంచి ఉందండి మీరు ఎలా ఉన్నారు
అందరిల్లా చాలా బాగున్నామండి
ఇంకా
ఏం చేస్తున్నారండి
మే ప్రిపరేషన్ డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాండి
డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారా
హ
అ ఏం తయారు చేస్తున్నారు ఏం వండుతున్నారు
చగలు అండి చనగలు
చెనగలు
ఉమ్
అంటే ఫ్రైయా మసాలానా
చనలు మసాలా కాద అవునండి
మసాలా చెనగల మీ మమ్మీ వొండుతారా, ఇది అడుగుతున్నారు.
అవునండి, మా మమ్మీ వండితది, ఇప్పుడు మసాలా చనా
ఓకే ఇంకా చెప్పండి. ఏం ఏం విశేషాలు
ఈ వెదర్ అయితే, ఇప్పుడు బాగా అది క్లౌడ క్లౌడ అయిపోయిండి. బాగా
క్లౌడియా ఏడా క్లౌడీ ఉన్నదండి. మస్తు మాస్తూ, ఎండ ఉండె ఇయ్యలా
ఇప్ దాని వల్ల మొత్తం, ఏమంటే వేడి బాగా గా అయితుదండి. ఇప్పుడు
అవు మరి, కొద్ది ఎండ ఉండే నా అండి నేను ఆఫీస్ నుండి రాంగా కూడా, ఫుల్ ఎండ ముఖానికి ఇట్లా కొడుతుండే.
అవును, అండి అప్పుడు ఏ కొంచెం తగ్గింది. వన్ వరకు, దాని తర్వాత బయట బట్టలు తీసుకోవడానికి, బయ పైన వెళ్ళితే ఎంత తేజ్ ఉంటాయి. తెలుసా
బాగా వచ్చి బాగ
క్కుమాయ అట్లా ఉండే
అవును
ఇంకా ఇప్పుడు, ఆరు అయిన తర్వాత గూడా, ఇప్పుడు బాగా ఇప్పుడు తగ్గలే అండి. ఆరు ఒక అంటే కొంచెం ఎండ తాగుతది అంట అప్పుడు దాకా గూడా, బగా స్ట్రాంగ్గా ఉండే
తెలంగాణలో చాలా జిల్లాలో లోటు వర్షపాతం వచ్చింది. అంట
అయ్యో తెలివదండి. ఆహా
ఇల్లలో, ఎంత అయితే వర్షం రావాలో, రాలేదు అన్నట్టు. నిన్నా లోటు వర్షపాతం నమోదయింది. ఏ మళ్ళా, రుతుపవణాలు లోటు అంటే రాలేదు. అని
ఆ లోటా చ్చా
ఉమ్
మంచి దండి అవునండి, ఎక్కువ కూడా వసే గూడా సమస్యే.
అవునండి.
ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వర్షాలు, రాకపోతే మనకి నీళ్ళు మనకి సరిపోవు రాదు, బోర్లో గూడా దేంట్లో గూడా పంటలు గూడా, మంచి రావండి పంటలు. మొత్తం పీరం అయిపోతాయి. ఇప్పుడే బాగా పీరం ఉన్నది. మార్కెట్ లో ఇంకా అయిపోతుందిండి. బాగా కష్టం అవుతది. వర్షం రాక పోతే
అవును ఇప్పుడే, చాలా టమాటా సిక్స్టీయో సెవెంటీ రూపీస్ కేజీ ఉంది.
అర కిలో వంద రూపాయల అట్ల నడుస్తున్నాది. మొత్తం ఏదేనా తీసుకోండి. వంద రూపాయలు అర కిలో ఏదైనా తీసుకోండి. మొత్తం ప్రైజబుల్ ఉన్నదండి. ఫిక్స్ అన్నమాట బిరకాయ, ఉన్నదాన్నిక బాగ పిరమున్నదండి. అది గూడా ఇప్పుడు మంచి రావట్లే. దానికోసం మేము గూడా తీసుకురావట్లే. పురుగులు అట్లా వస్తున్నాయి. దానిలో
అవును
ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు వాటర్ దానికి సరిపోవు కదండి ఎండ కూడా ఉంటది
అ
దాని వల్ల ఏమైతు ఉందో అది పెరుగు తెలుగట
ఉమ్ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ ఏం వస్తున్నాయండి కూరగా గాయలల్లో
కూరగాయలలు మార్కెట్లో ఎక్కువ అంటే కొంచెం టమాటా ఉన్నది అరవై యాభై అట్ల ఉన్నది
ఉ హ్మ్ ఇంకా కూరగాయలు ఏమేమి వస్త న్నాయ్ మార్కెట్లో ఎక్కువ
అవట్లేదండి ఇప్పుడు దొండకాయ బెండకాయ టమాటో ఇంకా చిక్కుడుకాయ కూడా వస్తుంది గాని దానిలో గింజలు లేవు ఏం లేదు మొత్తం
ఉ హ్మ్ ఇ మందుూజన్ అనుకుంట అది
మందుది ఇప్పుడు మందు లేకుండా ఏవి ఏది వే టేబుల్స్ పండించ లేవండి
ఉమ్
అంతా కూడా పా మందులే
అవునండి
సీజన్ కూడా ఇప్పుడు అప్పుడైతే సీజన్ ఉండే అప్పుడే వచ్చు ఇప్పుడు అది అన్సీజన్ కూడా మీరు ఏదైనప్పుడు అవైలబుల్ ఉన్నది
అవునండి నిజంగా చెప్తున్నారు మీరు
ఇప్పుడు దాని వల్ల హెల్త్ కూడా పాడవుతుంది అందుకే హెల్త్ ఇష్యూస్ కూర బాగా అయ్తుంది దాని వల్ల
ఓకే మీరు న్యూట్రిషనా అండి మీకు కూరగాయలు దాని గురించి బాగానే తెలుసినట్టున్నది
ఉమ్
ఉమ్
అంతవరకు తెస్తూ ఉండాలి కదా అండి
అవునవును అసల్ లేడీస్ కు ఎక్కువ తెలవాలి ఎందుకంటే వండి పెట్టే వాళ్ళు వాల్లే కద
అవునండి ఇంకా మీకు ఏమనా తెలుసా అండి ఏది ఇలా
ఈ మన ఇది పిగ్మెంటేషన్ అది అయి ఉంటది కదా ముఖం పైన అటు ఇటు
అవునండి
ఏమైనా రిమిడి ఏమైన తెల్స అండి మీకు ఇప్పుడు నేను ఇవాళ అందులో చూసాను చూస్తే ఒక నాలుగైదు చెప్పారు
చెప్పండి చెప్తా ఏదో కరెక్ట్
ఆయిల్ కొబ్బరి శుద్ధమైన కొబ్బరి నూనె అంట కొబ్బరి నూనెలో పసుపు కొబ్బరి నూనె పసుపు ఆ కలిపి రోజు నైట్ పెట్టుకోవాలంట వన్ అవర్ పెట్టుకొని కడిగేయాలట అట్లా చేస్తే ఒక వన్ మంత్ లో మనకు రిజల్ట్ వస్తుందట ఆరు కొబ్బరి నూనె తోటి ఆరు కాంబినేషన్ చెప్పిండు ఇంకోటి ఏమో కొబ్బరి నూనె ఆ మన ఇది ఏవ ఏంది ఆ
అయిందండి లెమన
ఆ కొబ్బరి నూనె అండ్ లెమన్ లెమన్ జ్యూస్ కలిపి పెడితే ఆ క అది కూడా మంచి ఎఫెక్ట్ అయితుది అ కాకపోతే మనకు లెమన్ ఎప్పుడు పెట్టినా స్కిన్ కొంచెం ఇచ్చి డ్రైగా ఉంటదండి అయితే అది పెట్టుకున్న తర్వాత అది సన్న ఎక్స్ ఫోస్ వెళ్ళద్దట్ సన్ స్క్రీన్ ను పెట్టుకోవాలంట ఆ ఇంకోటి ఏమో ఆయిల్ ప్లస్ ఆ అలోవెరా
ఆ ఇది బెటర్ అండి మీరు ఆయిల్ లేకుండా కూడా అలోవేరా పెట్టాలే
లేదు లేదు ఆయిల్ ప్లస్ అలోవీరా పెట్టాలంట నైట్ లో నైట్ లో మొ నైట్ మొత్తం మొదలేసినా ఓకే లేదా ఒక గంట పెట్టుకని కడిగేసినా ఓకే
ఒక గంట సరిపోత
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ ప్లస్ విటమిన్ ఇ క్యాప్సూల్ది అది కలిపి పెట్టాలంటా
అది క్యాప్సూల్ హెల్తీగా అండి పెట్టుకుంటే మరి క్యాప్కూస్ పె పెట్టుకోకూడదు కదా ఏ
అది విటమిన కదా విటమిన్ టాబ్లెట్ కదా అండి అందులో లిక్విడ్ అస్తుది ఆ లిక్విడ్ కలుపుకోవాలియి ఏ అది జీరో జీరో ఆ సేవంటి రుపీస్ క వస్తుందిండి ట్వంటీది షీట్ వస్తుంది ఎయిటీ రూపీస్ కి ట్వంటీ టాబ్లెట్స్ వస్తాయి అది అందులో ఈవన్ ఫోర్ హండ్రెడో టూ హండ్రెడో అనే పేరు ఉంటది హు అది పెట్టుకోవాలంటే ఇంకోటి ఏమో మన ఏంటి అంటే ఆయిల్ ప్లస్ హనీ ఆ అది ఏ స్కిన్ వాళ్లయినా పెట్టుకోవచ్చాట అలవిరాను ఇదేమో డ్రై స్కిన్ వాల్ల పెట్టుకోవాలండి ఆయిలీ స్కిన్ వాళ్ళ ఏమో ఇది పెట్టుకోవాలటా
దేని పెట్టుకోండి వాడ స్కిన్
పసుపు పసుపు
ఓన్లీ పస్పా
పసుపు ఆయిల్ అండి కొబ్బరి ఇట్లు కొబ్బరు నూనె కా కు ఇప్పుడు నేను చెప్పిన రెమిడీస్ లో కొబ్బరి నూనె కామన్
ఓకే కామన్ దాంట్లో వేరే వేరే ఐటమ్స్ కలుసుకొని
కొబరి నూనె తోటి ఆ ఏంటి ఫస్ట్ ఏంటి లెమన్ కొబ్బరి నూనె తూటి ఆ పసుపు కొబ్ కొబ్బరి నూనె తోటి ఆలివీరా తర్వాత కొబ్బరి నూనె తోటి కొబ్బరి నూన తోటి విటమిన్ ఏ విటమిన్ ఈ తర్వాత కొబ్బరి నూనె తోటి హాని
అవునండి
ఈ ఐదు రెమెడీస్ లో ఏదన్నా ట్రై చేయచ్చు మనం ట్రై చేసి మన
చిన్న కూడా ఒకటే చేయ్యాలండి మొత్తం మీరు చెప్పిన
అదే అదే అండి ఒకటే చెయాలి ఆ ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చిండు దాంట్లో మన స్కిన్ క ఏ షూట్ అవుతుందో దాన్ని బట్టి
ఆ మీరు మీ దగ్గర ఏదో అవబులు ఉంటే లేకపోతే
అవైలబుల్ అంటే పసుపు పౌడర్ అవైలబులే ఉంటది ఇ విటమిన్ ఈ క్యాప్సల్స్ అంటే బయట నుండి తెచ్చుకోవాలి తర్వాత ఆలివిరా ఆలోవిరా ఏమంటున్నాడంటే ఫ్రెష్ది ఉంటే ఇంకా బెటర్ లేక లేకపోతే బయటికి తీసుకొచ్చినా ఓకే అని అంటుడు
ఫ్రెష్ మండ్ దగ్గర ఉందండి
కని వచ్చి మళ్ళీ ఆ ఏమంటారు అది స్టోర్ చెయకండి ఎప్పటిదప్పు ఇప్పుడే చేసుకో చూసుకొని కలుపుకొని పెట్టుకోండి అని అంటుంది మీకు తెలుసా అండి దీని గురించి మీకు తెలుసా దీని గురించి
సరే అండి మంచి చెప్పారు ర స లేదండి అంత తెలియదు
ఓకే అండి ఓకే ఓకే అడి బాయ్